ఏం చేస్తున్నారు
ఏం లేదు ఊరికే వున్న
ఉ
ఉ
మేము మేము ఊరికే వున్నాం క్లాస్లో క్లాస్ నడుస్త్ తుంది ఊరికే కూర్చొని వున్న
క్లాస్లో ఫోన్ మాట్లాడచ్చా
అంతేలేకి ఇప్పుడు బ్రేక్ వదలారా రాత్రి వర్కు బ్రేకు
ఉహు
దానికే ఉరికే కూర్చున్నం ఇలా
ఏం వాయిస్ వింటాంటే నిద్రపోయినట్లు వుంది వాయిస్ వింటంటే నిద్రపోయినట్లు వుంది
ఆ ఫుల్లు జస్టు ఫైవ్ మినిట్స్ నిద్రపోయినట్లది ఫ్రష్మెంట్ కోసం మీరు మీరేం చేస్తున్నారు
ఏం లేదు ఉతి బయట వాకింగ్ చేస్తున్నా
అవునా మీరు మీకు బేక వదలరా ఉమ్
ఈ బ్రేక్ బెరిిన్ అయిపోతుంది కానీ క్లాస్ లో ఉన్నప్పుడే టైం కానే కాదు
అదే అసలు కాదే కాదు ఎం చెప్పు కాదబ టైం మాత్రం ఏమంటే వెళ్ళిపోతుంద అంటే వెళ్ళిపోతున్నాం చూడు అంతే ఇంకా ఏం చేయలో తెలియదు
నాకు నిద్ర వస్తుంది ఈ వెదర్ కూడా అట్లే ఉంది అట్లంటే పడుకో పడుకో అన్నట్లుంది
పడుకున్న పీక్ లో ఉంది నా కూడ నిద్ర కానీ ఏముంది ఇంక వన్ అవర్ కూర్చొని వెళ్ళిపోతే పోదాం లే రూమ్ కే అని
వన్ అవర్ అయిపోతే పర్లేదు అబ్బా వెళ్ళిపోవచ్చు
వెళ్ళిపోవచ్చు నేను దానికే వెయిటింగ్ వన్ అవర్ అయిపోతే వెళ్ళిపోదామని
నాకు వాన్ రకం ఉంటే పర్లేదు
ఆ అంబ్రెల్లా తెచ్చారా లేదా
లేదు తేలేదు
ఉమ్ ఉహు తెచ్చుకోవలి తెలిసింది అట్లీస్ట్ సేఫ్టీ కుంటున్నా
అదే నేను ఇప్పుడు అనుకుంటునా తెచ్చుకోనుంటే బాగుండే అని
ఆ అదే ఇంకా మీరేం తిన్నారు మార్నింగ్ ఆఫ్టర్నూన్
మార్నింగ్ బిర్యానీ తింటిని నిన్నడిది ఆఫ్టర్నూన్ రైస్ రసం రసం తింటిని నువ్వు పప్పా లే లేకపోతే సాంబారా
రసం మా మాదీ ఈ రోజు సాంబార్ ములక్కాయల అన్నం సాంబార్ డ్రమ్ స్టిక్ తారమ్స్ తింటా ఓకే పర్లేదు
డ్రమ్ స్టిక్ లీవ్స్ మునగాకు
చ తెల్సుగాని ఎవరు నేను అంత టేస్టు గా చూల్లే
అవునా
ఆ అదే ఉమ్ ఏదో తినాలంటే తింటాన అంతే బట్ ఎవరూ కరెక్ట్ వండి చేసినది లేదు కదా నాకి అంతగా తెలీయదు ఊమ్ మీరేం చేస్తున్నారు
చెప్పా కదా వాకింగ్ చేస్తున్నా ఇక్కడ ఫుల్లు గాలి
గాలి అదే ఫోన్ లోనే ఇనపడుతుంది గాలి అంతా ఊమ్ ఫుల్ మీ మీ కాలేజ్ అంతా ఫుల్ గలగల ఉన్నట్టు
ఆ బ్రేక్ కదా అందరూ కాసుకొని బయటకు వచ్చినారా అది వాయిస్ లో కనపడేస్తుంది
ఊమ్ ఆ ఎంజాయ్మెంట్ చూడండి అసలు అడిచేది కానీ అమ్మా ఏదో నరకం నుంచి బయటకు వచ్చి బయట కూర్చునట్టున్నారు
నాకైతే బ్రేక్ కి తేడా లేదు క్లాస్ కి తేడా లేదు బ్రేక్ బ్రేక్ లో కూడా ఊరికే ఉంటాం క్లాస్ లో కూడా ఊరికే ఉంటాం ఆ బ్రేక్ ఇచ్చి కూడా యూస్ లేదు
హౌ అదీ కరెక్టే ఊ ఇంకా ఏం చెయ్యాలి
ఏం చేసేది బీగం లేదే
ఊ ఆగు నేను ఎప్పుడెప్పుడు ఫోర్ అయిపోయి వెళ్ళిపోదామా అని వెయిటింగ్ అయిపోతే వెళ్ళిపోదాము
మన్సు మైండే బాలేదు మై ఏమో ఒకలాగుంది
క్యాగ్ ఉంది అసలు ఏంటో దానికి అట్లీస్ట్ ఓకె సాటిస్ఫాక్షన్ గా కూర్చుంటున్నా కూర్చోడానికి ప్రాబ్లం లేదు బట్ అదేంటి మన మనసు చెప్పట్లేదు నువ్ ఏం నేర్చుకోకున్నప్పుడు ఎందుకు పూన్కే కూర్చుంటావ కూడ్స్ తో కూర్చో పెడుతున్నట్టుంది బాడీని
మా క్లాస్లో అయితే నిద్ర పోయేకి కూడా వదలరు
ఆ నిద్రపోయే టెక్నిక్ చెప్తరు కానీ నిద్రపోనీరు మడసంగా అదే కదా ఇంకేం చేస్తావులే అని ఉరికే ఉన్నం
ఇది లోపల ఉంది
ఊ ఆ అయిపేంది ఇంకో ఫైవ్ డేస్ ఉంటే మాకు కాలేజ్ అయిపోద్ది వెయిటింగ్ ఫైవ్ డేస్ ఎప్పుడయిపోద్ది అనీ
ఫైవ్ డేసా మళ్ళీ ఫైవ్ డేస్ మళ్ళ మళ్ళీ ఫైవ్ డేస్ తర్వాత అనుకుంటావ్ అయ్యో ఎందుకు ఇప్పుడు అయిపోయింది అని
ఆ ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోద్ది కాబట్టి కానీ ఏదోటి కానీ ఇంటికి వెళ్తాం కాబట్టి అంతేం అనిపి అనిపిస్తుంది ఇంటికెళ్తే
పెయింటింగ్ చాలా రోజులు తర్వాత వెళ్తా అన్నావ్ కదా ఏం అనిపి
ఆ ఏం ఊ అదే చాన రోజుల తర్వాత కదా చూడాలి ఇంకా వెళ్ళిపోవాలి హ్మ్మ్ హ
నువ్వు ఇంటికి లాస్ట్ ఎప్పుడు వెళ్ళింది అంటాండా
మా అన్న మా మా కాలేజ్ లో ఏదో ఫంక్షన్ జరిగేటప్పుడు వెళ్ళింటి అయ్యింది. టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది ఇప్పటికి
నువ్వు ఎందా మంత ఓకే కరెక్ట్ అప్పుడా ఆ దానికి వెళ్ళింనా కదా
ఇలింది ఆ అదే
హమ్ అప్పుడు వెళ్ళిందే మళ్ళా ఇంకా ఇప్పుడు వరకు రాలేదు అసలు ఇంటికే రాలేదు పోలేదు కూడా
అందరూ అడుగుతున్నారు ఇంటికి ఎప్పుడోస్తావు అని తెలీదు తెలీదన్న ఇంక అక్కడే ఉండి పోయిట్స్ అన్నారు అందరూ
ఇక అంతే పాపం టూ అండ్ హాఫ్ మంత్స్ అంటే చాలా గ్యాప్ ఇచ్చేసినావు. అట్లీస్ట్ మంత్లీ ఒకసారి అయినా పోయేసి రావాలి కదా నువ్వు
ఉమ్ ఉమ్ ఎప్పుడో థర్డ్ సెమ్కి ఒకసారేమో ఆ థర్డ్ సెమ్ అయి స్టార్టింగ్ వచ్చినాం లే సెకండ్ సెమ్ అయిపోయి టూ మంత్స్ హాలిడేస్ తీసుకొని థర్డ్ మంత్ వచ్చ చ్చినాం థర్డ్ సేమ్ స్టార్టింగ్ మళ్ళా థర్డ్ సేమ్ ఎండ్ అయ్యేంత వరకు ఇంటికే వెళ్లేదు అసలు
ఆ
ఆ సేమ్ ఎట్లున్నామో మాకే తెలీయదు మా ఫ్రెండ్స్ ఎవరూ వెళ్లేదు. మీమే షాకు ఇంట్లో వాళ్ళు షాక్ అసలెట్లుండాల పిల్లలన్నీ రోజులని మళ్ళా ఇంకా అన్ని రోజులు బానే ఉన్నాం ఇంకా సేమ్ అయిపోతుంది ఎగ్జామ్స్ అయిపోఇంటికెళ్తున్న టైమ్ లో ఇదేదబ్బా ఉండ బుద్ధి కాలేదు ఇంక రెండెగ్జామ్లున్నాయి రాయడానికసలు మనసే రాలేదు రాయడానికి తెలుసా ఇంటికెల్ పోల్ ఎన్నిరోజు తర్వాత కదా వెళ్లిపోదం వెళ్లిపోదం అనుంటా ఫైనల్లీ అప్పుడేళ్ళిపోయాం
అద
ఇంకా క్లాస్ టైం అయింద
అంటే క్లాస్ ఇంకో ఫైవ్ మినిట్స్ స్టార్ట్ అయిపోద్దింకా
ఓకే ఫైవ్ మినిట్స్ క్లాస్ మాదింకా హాఫ్ అన్ అవర్ తర్వాత
అబ్బో ఇ మీదే బెటర్ కదా హాఫ్ అన్ అవర్ తర్వాత క్లాస్ అంటే ఇంకా మ్మ్ ఎప్పుడేళ్తా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిద్ది క్లాసు
మాదింక ఒక హాఫ్న్ అవర్
హ్మ్మ్ అద మాది మామూలే అంతా ఇంగా మ్మ్
ఇంకేమి
అప్పాలి మామూలే అంతా ఇంగా మా ట్రైనర్ సారులందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు.
వస్తా ఉన్నారనుకుంటా
హ్మ్మ్ ఆడే ఉన్నారు తిరుగుతూ ఉన్నారు నాకసలు బ్రేక్ టైమ్ లో బయట పోయి ఓపిక లేదని ఉన్న చైర్లోనే కూర్చున్నాను నేనైతే
అంతగా అలసిపోయినావా
ఆ ఆ అంతగా లేదెందుకో ఈ రోజు లే లే పొద్దున హెడేక్ ఉంది ఇంకదే మూడ్లోనే ఉన్నా నేను పద్దునుంచి అంటే ఇంగ దాంట్లోనే వస్తుందంతా
నాకింగా హెడ్డేక్ రాలేదు వచ్చేస్తుంది ఇంటికి పోయేలోపోచ్చేస్తుంది.
మీ జర్నీ అంతా చేసే లోపల వచ్చేస్తది పక్కా ఊమ్మ్
స అ
చెప్పాలి మామూలే అంతా ఇంగా ఉంటే ఉండనీ మా సార్ తో గ్రూప్ పిక్ తీసుకుందాం మా సార్ ఈ రోజే లాస్ట్ అంటే
ఓకే
గ్రూప్ పిక్ తీసుకుందాం అందరు అంటుంటే దానికే ఆసార్ని అడుగుతున్నాం ఆ సార్ వెళ్లేేటప్పుడు తీసుకు అదే చూస్తు అదే తీసుకొని వెళ్ళిపోదాం లే అని మ్మ్ ఆ అది అద ఇ రోజు నేపు అంటి ఇంగ ఉన్నర్ కాబటి అదే ఏదో వెళ్ళిపోతుంది అంతే ఇంగా మీరు మీద ఇంటికా మా ఫ్రెండ్స్ అందరు మళ్ళా ఎక్కడికో బయటకు అంటున్నారు అయితదో లేదా తెలీదు కన్ఫర్మ్ గా బట్ నేనైతే లెవెంత్కి అట్ట వెళ్దాంని ఫిక్స్ అయినాను అంతే
నువ్వేం ఫిక్స్ అయినా లాస్ట్కి అది ఎప్పుడు పోయాలనో అప్పుడే పోతావు నువ్వు
ఇప్పుడే పోతాం అదే
కావాలంటే ఎయిత్ ఈవినింగే వెళ్ళిపోతావు లేదంటే లెవెన్త్ అయినా పోవు ఫిఫ్టింత్ అయినా ఈడే ఉండే ఛాన్సెస్ ఉండాయి
ఉన్నాయి అదే కదా ఏం జరుగుతుందో తెలదు బట్ ఒక్కటి లగేజ్ ప్యాక్ లగేజ్ ప్యాక్ చేసుకున్నానంటే వెళ్ళిపోయది పా ప్రాబ్లమే లేదు ఉమ్ దానికే లగేజ్ ప్యాకింగ్ ఓటి స్టార్ట్ చేయాలంత అయిపోద్ది స్టార్ట్ చేయలేదు అసలు నేను ఇంక అన్ని ఇదేదబ్బా కాలేజ్ అయిపోయినాక స్టార్ట్ చేద్దాం లే ఒక్కేసారి అని ఊరికే ఉన్న అప్పుడు అయితే సరిపోయిద్ది కదా
అందరూ వెళ్ళిపోతే బోర్ కదా నువ్వు ఇంకా ఆడే ఉంటే
అందరూ ఏముండరూ ఉంటే అందరు ఉంటాం లేదంటే అందరు వెళ్ళిపోతాం బార్ ఇదేదబ్బా మా ఫ్రెండ్ ఉంటదనింది వాళ్ళ అక్కల దగ్గరికే వెళ్తాననిందా
ఆ అవును మీ
నేను అట్లీస్ట్ నేను ఉండేంతవరకన్నా అది ఉంటది ప్రాబ్లం లేదు ఇంగా దానికే ఉమ్ చూడాలి ఇంగా ఉ ఉమ్ ఆ ఆ
క్లాస్ స్టార్ట్ అవుతుందేమో నీకు ఇంకా
టూ మినిట్స్ ఉంది వన్ ట్వంటీ సెకండ్స్ ఉంది ఆరమ్స్ అయిపోద్ది ఆ అదే లేదో అయిపోతుందంటే అయిపోతుంది అంతే మామూలుగా
సరే అయితే ఈవినింగ్ కాల్ చెయ్ క్లాస్ అంతా అయిపోస్తూనే ఇంకా ఉంది తను ఇప్పుడంటే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా ఫ్రెష్గా రిఫ్రెష్ అయ్యి
సీన్ లేదు మాకు బ్రేక్ లో క్లాస్ ఉన్నప్పుడే రిఫ్రెష్మెంట్ అయిపోతుంది
ఆహా
ఆ మామూలే అంతా ఉమ్ ఏ ఇంకేం లేదు పై ఇక నేను ఇంత నిద్రలో ఉన్నాను కాబట్టి నిద్ర పోవాల్సిందే పక్క ఇంకా ఇదే మూడులో ఉన్నాను దొరికితే అయిపోద్ది సరే సరే మరి బాయ్ అట్లయితే ఉమ్